హలో హలో అండి ఎం చేస్తున్నారండి
ఏం లేదండి ట్రిప్స్ కోసం చూస్తున్నా ఎక్కడికి వెళ్ళాలని
ఓకే సమ్మర్ వెేకేషనా అండి
అవును నువ్వు
నేను కూడా ఆలోచిస్తున్నా పోవాలి అని బట్
ఎక్కడికి ఎక్కడికి వెళ్దాం అనుకుంటూ
మనాలి వెళ్దాం అనుకుంటున్నానండి
అవును బెటర్ కూల్ ప్లేస్ మంచిగా సమ్మర్ లో ఉమ్ ఇంకా ఎక్కడెక్క అదే కూల్ కూల్ ప్లేసెస్ వెళ్దాం అనుకుంటున్నాం హిల్స్ స్టేషన్స్ అట్లా
అవునా ఒక ప్లాన్ మరి టి
ఆ ప్లాన్ అదే చూడాలే వన్ మంత్ అయితది
ఒక ప్లా ఒక్క ప్లాన్ అంటే మన ఇద్దరం కలిసి చ్చి వెళ్ళాంమండి
ఉమ్ ఎవరెవరు అంటున్నావ్
ఎవరెవరు వద్దండి యాక్చువల్గా నేను సోలో ట్రిప్ అనుకున్నా
ఆహా
కానీ సోలో ట్రిప్ ఎలాగో ఇంట్లో పర్మిషన్స్ ఇవ్వరండి సో అందుకే అట్లీస్ట్ ఒక ఒక్కరున్న వెళ్ళొచ్చు కదా
అవును అ
కూడా అలానే అంటే మనిద్దరం వెళ్దాం టికెట్స్ బుక్ చేసుకొని
ఆ సరే వెళ్దాం ఇ ద్దరం
ఇంకా ఓన్లీ మనాలియే కాకుండా అక్కడున్న ప్లేసెస్ అక్కడున్న మొత్తం ఆల్మోస్ట్ నార్త్ ఇండియాలో అన్నీ కవర్
ఆ ఆ నార్త్ లో కూల్
ఊహుమ్ కేదర్నాథ్ కూడా ఓపెన్ ఉంటు టదండి సమ్మర్లో అవునండి ఉమ్ ఇంకా అండి ఇంకేం ట్రిప్స్ అ కుంటున్నారు మీరు
ఆ అంతే
అంతే అంటే ఇంకా మాట్లాడండి ఇలా అంటే పది నిమిషాలు కాదండి
ఓకే ఓకే చెప్పు అంతే ఇంకేం హిల్ స్టేషన్స్ మనాలి
క ఫ్రెండ్స్ తో చల
అవును అసలు వాళ్ళు ఇక్కడికి రారు హలో ఫ్రెండ్స్ తో ఎక్కడికి లేదు వాళ్ళు ఎవ్వరు రారంట
ఇందు తంతా ఎందుకు ఎంజాయ్ చెయ్యారా మీ ఫ్రెండ్స్
లేదు వాళ్ళకు ఇంట్లో పర్మిషన్స్ ఇవ్వరు
అవునా మా ఫ్రెండ్స్ కూడా అన్ తే మా ఫ్రెండ్స్ వాళ్ళు అంటే నాకి పర్మిషన్ ఇవ్వరు ఇంకా వాళ్ళు నాకివ్వనప్పుడు ఇంక వాళ్ళనడిగి
అవునవును
కైతదన్ అడగనండి ఇంక ఎవరుకి చెప్ ప్పకుండా వెళ్ళిపోదామని చూస్తున్నానండి
ఎవ్వరికి చెప్పకుండా ఇట్లా కష్టం పంపరుగా పర్మిషన్స్ ఇవ్వరు
ఎందుకు పంపరు
ఉమ్ అవునా
ఆ
ఆ ఇంకండి
ఇంకా చెప్పండండి మీరే తినలేదండి
ఎందుకు ఎందుకండి
ఈవ్నింగ్ టైమ్ కదండి ఎలా తిన్
లంచ్ తిన్నారా
లంచ్ లంచ్ తిన్నామండి మీరు తిన్నారా లంచ్
ఆ తిన్నామండి ఇంకా అండి ఏం ఏం కర్రి మాది ఈ రోజు దాల్ పప్పు
పప్పు ఆ
ఉమ్మ్ మీది పప్పుతో ఏం ఎంజాయండి నాన్ వెజ్జున్ టే బావుంటుంది ఆ ఏం కాదులేండి వీక్లీ వన్స్ తింటే
ఎన్ కాదా
ఉమ్
ఇంకో త్రీ మినిట్స్ అయిందండి టెన్ మినిట్స్ ఎదొఒకటి మాట్లాడండి
అవునండి చెప్పండి
ఈ ట్రిప్స్ అన్నారు ట్రిప్స్ అంటే ఇండియాలో మంచి మంచి ప్లేసెస్ చెప్పండి టూరిస్ట్ ప్లేసెస్
హిప్స్ అంటే మీకు గుళ్లు కావాలా రా లేద అంటే
లైక్ బోత్ రెండు అడ్వెంచరస్ కావాలి బోత్
టెంపుల్స్ కావాలి అ అన్ని కావాలా
ఆ అన్ని కావాలి అన్న డిస్కస్ చేస్తానే టెన్ మినిట్స్ అవుతదిండి నుస్ మళ్ళీ నువు మళ్ళీ సెగ్మెంటేషన్ చేస్తే
చెప్పండి చెప్పండి అది ఆలోచిస్తున్నాయి ఇక్కడికె వేమ్
అవునా అండి నాకు కేరళ చాలా ఇష్టం అండి లైక్ మొత్తం ఓవరాల్ ఇండియా సౌత్ మాట్లాడుకుంటే టూ మినిట్స్ అ రండి ఈ మొత్తం మాట్లాడుకుంటే టెన్ మినిట్స్ అయితదండి
ఒకటేసారి మొత్తం ఇ అంత అంటే కష్టం కదా మనం నార్త్ సైడ్ అన్న
లేదు ఇండియా ఒకటే లేదండి చాలా కంట్రీస్ ఉన్నాయి బయట మళ్ళీ మాట్లాడుకోవచ్చండి
లేదు మనం ట్రిప్కి వెళ్దాం అనుకుంటే నార్త్ లో అన్న వెళ్ళొచ్చు లేదంటే సౌత్ లో అనే వెళ్ళొచ్చు రెండు అంటే కష్టం కదా
ఆ అను కూడా అది కూడా కరెక్టే మ మ ముందు డిసైడ్ అయితే మనం ఏది ఏది ఏది కా అంటే మనకి ఏది మంచిగా అనిపిస్తే అటు వెళ్ళిపోవచ్చు
అవున అవును అదే నీకు ఎక్కడ కావాలి సౌత్ అంటే తమిళ్లో గుడిలు ఉన్నాయి తిరుపతి ఉంది
తమిళనాడులో ఊటీ లేదా అండి
ఉందా అండి
అయ్యో తమిళనాడులో లేదా లె ఊటి
ఏమో అండి నాకు తెలిదు.
అయ్యో మీరు మ మరి మీరు ఇండియ అసి ఇండియన్ సిటీజన్ అయిండి ఏం జెస రండి మీరు
అంటే ఐడియా లేదంట అందుకే
చ్ అందుకే ఐడియా ఫోన్ కొనద్దండి.
మాది ఐయ్యా కాదండి.
ఎందుకండి అలా జేస్తున్నారు.
ఆ చెప్పండి.
ఇంక తమ్మిళ్ళ్లాలో చాలా టెంపుల్స్ ఉన్నయ్. నేమి అర్ణ చాల్ల మంది పద్మాక్షి టెంపులుంది. ఇంకా రామేశ్ తరముంది. ఇంకా మెయిన్ థింగ్ దుంటది మర్చిపెయ్ నం, వాట్లేద టో మీనాక్షి టెంపుల్ చెన్నైలో బీచ్ ఉంటుంది. మరీనా బీచ్ చాలా ఫేమస్ బిచ్, బట్ చెన్నై లో ఏంటి అంటే ఫుల్ హ్యూమియిటీ ఎక్కువ ఉంటుంఅండి.
అవునవును అవునవునండి చాలా హాట్ ఎక్కువ ఉంటది హీట్.
అవునండి ఇం కా మాట్లాడుకునేది సిక్స్ మినిట్స్ అయ్యిందంట అండి.
చెప్పండి ఏం గాదు.
మీరు చెప్పండండి మీరు కాల్ చేసారండి.
అది ఇంకా అండి మీరు హలీం తింటారా అండి.
హలీం తిననండి నాకు ఆ ప్రాసెస్ నచ్చదండి.
అయ్యో ఫేమస్ అండి చాలా రంమ్జాన్ కి రంమ్జాన్ స్పెషల్ హలీం.
అవును కానీ తెలీదండి. అది ఎప్పుడు టేస్ట్ చేయ్యలే చిన్న అప్పనుంచి ఇప్పుడు సడన్ గా టేస్ట్ జేస్ స్సే మళ్ళ్ నాకేమన్నైతే
అవున్లే అది అది కూడా నిజమే, కానీ ఇష్టంతో తింటే ఏం కాదండి.
ఇష్టంతో తింటాంమండి తర్వాత కష్టంతో హాస్పిటల్ కోవాల్సి వస్సది.
ఏం కాదండి ఒకసారికి హెల్దీయే అది కూడా హలిం. ఎంకంటే అన్ని స్పైసెస్. సు అవన్నెస్ సరు మంచిగా
రంజన్ కి స్పెషల్ కాబట్ టి నాకు ముస్లిం ఫ్రెండ్స్ ఎవరు లేరండి ఇప్పిద్దామన్నా ఎవరు ఇప్పీయరు
లేదండి షాప్స్
అంటే అప్పుడు ఆ వైబ్ వస్తదండి హలీమ్ వైబ్ వస్తది ఇప్పుడు మన సంక్రాంతికి మన ఫ్రెండ్స్ మన కజన్స్ అందరు ఉంటేనే కదండి వైబొస్ సుది వస్తుంది ఇప్పుడు మనమే ఊరికే హలిం తినాలం డింగే ఉంది ఎప్పుడైనా తినో
మన ఫ్రెండ్స్ తో తింటే ఏం కావాలండి
ఈ ఫ్రెండ్స్ మా ఫ్రెండ్స్ అందరూ రా రండి మా ఫ్రెండ్స్ అందరూ ఒక్కొక్క దగ్గర ఉండరు వాళ్ళకి టైమింగ్స్ కుదరవ్ ఏదో ఒకటి కారణం చెప్పి హానిస్ త రండి వాళ్ళు
అవునండి అది కూడా నిజమే మాక్సిమం ఫ్రెండ్స్ అందరు హ్యాండ్ ఏస్తారు
మెయిన్ గా మా ఫ్రెండ్ ఒకామె ఉంటదండి హైదరాబాద్ లో ఆమె బాగా ఇస్తదండి హాండ్స్ ఏవో
అవునా ఏంది ఎట్లా ఎప్పుడు ఇచ్చిదండి ఏమన్నా ఉందా
కాలేజ్కి రమ్మంటే రాదండి ఇవి అదే పెద్ద హ్యాండ్
ఓహో మీరూ ఎప్పుడైనా ఆ తను ఎప్పుడైనా చెప్పిందా మీకు రమ్మని
చెప్పింది
తర
ఆమె హ్యాండ్ ఇచ్ ఆమె ఆమె హ్యాండ్ ఇచ్చిందని నేను కూడా ఇవ్వాలి కదండి రివెంజ్ తీసుకోవాలి కదన్
అవును అవును కరెక్టే
కరెక్టే
ఆ ఇంకా అండి
ఇంకా త్రీ మినిట్స్ ఉందండి ఏదో ఒకటి మాట్లాడండి
చెప్పండి ఇంకా ఏం
కొంచెం ప్రొడక్టివిటీగా ఆలోచించండి అండి ఇంట్లో ఏంటి
ఏరియాస్ వేరే స్టేట్స్లో
ఇంకా ఏరియాలో ఆంధ్రప్రదేశ్లో నేను ఏమంటు శ్రీశైలం చూసానండి తిరుపతి చూసానండి. ఆ అన్నవరం చూసానండి. ఆర్కే బీచ్ చూసానండి ఇంకా రో ఇం ఇంకోర్ ఏదో పేరుటదం అది కూడా చూసాను మర్చి
ఇంకేవి
ఇంకా మహారాష్ట్రలో గుడా చూస్ చూసానండి ఆ టెంపులె
ఓకే.
సింహాచలం చూసానండి. ఏ
సింహచలం ఎక్కడ
ఆంధ్రప్రదేశ్లోనే అండి
ఓకే
చిత్తూరు సైడ్ ఎటో ఉంటదండి కాన్ తెలీదండి.
మ్ హ్
ఇంకా మహారాష్ట్రాలో కూడా లాస్ట్ వెళ్ళానం అండి త్రియంబకేశ్వర్ భీం భీమ్షెంగ్ భీమ్షెంగ్ అవునండి నేన్ చూసినవన్నీ జ్యోతిర్లింగాలే అం
ఓకే ఓకే
కానీ నాకు నచ్చని వేషమేన్ టి అంటే త్రియంబకేశ్వర్ అడ్ భీమ్శంకర్లో లైక్ మొత్తం. ఆ ఎలా ఉంది అంటే డిస్టర్బెన్స్ ఎక్కువ ఉందండి.
దేనికి డిస్టర్బెన్స్
గా క్లీన్గా అసల్ మీ లేదండి.
అవునా
ఆగం ఆగం ఉందండి వాటర్ గాని మనుషు లు గాని అంత ఆగం ఆగం ఉందం డి ఆళ్ల భాష ఏందో అర్థం కాదు ఏం అర్ధం కాదు ఏమో అండి వాళ్ళ సైడ్ అట్లనే ఉంటరేమో
వాళ్ళు ఏ లాంగ్వేజ్ మాట్లాడ్తరు.
మరాఠీ
ఓహో మరాఠీ మనకు అర్ధం కాదులే
అవునండి నాకు హిందీ అర్దం మరీ మా అమ్మలాగే
మీకు తెలు మీకు తెలుగు ఇంగ్లీష్ త ఏమి రాదేమో కదా
అవునండి ఇప్పుడు మీరు నాకు చెప్పాలా అండి నాకేం రాదని
ఓకే హింది కూడా రాదా అండి
నీకొచ్చా అండి
హా నాకొచ్చు కద హిందీ
మరి హిందీ మే హిందీ మే బోలా కదా
ఏంటండి
హిందీ మే బోలో
మీకు అర్ధం కాదు కదా నేను మాట్లాడేం లాభం
సంజే మేరా
ఓకే
బత్ కర్ తు బాత్ కర్
మై బాత్ కర్ తురే ఆకువ నై మా ఆకున్నా అతేతు మే క్యా బాత్ కార్న హే
టెన్ మినిట్స్ అయిందండి మరి బాయ్ అండి నేను వర్క్ చేసుకోవాలి
ఓకే అండి బాయ్
కట్ చేయండండి మీరే బాయ్ అండి